ఆ నమస్కారం అండి బాగున్నండి మీరు బాగున్నరా ఆ ఇంకా ఏంటండి సంగతులు
చెప్పాలండి మీరే
వంట చేశారా అండి
ఈ రోజు సుబ్రహ్మణ్య షష్ఠి అని చెప్పారండి కొంతమంది ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబ్ లో కానీ ఈ రోజు అవునో కాదో తెలీదు కానీ ఏమో ఇంట్లో పూజ చేసి ఈ రోజు ఉపవాసంగా ఉన్నానండి నేనై తే ఉమ్ ఇంకే తినలేదు కానీ అన్నం అయితే తినలేదు కాన్ నీ మధ్యలో పాప దగ్గర చిప్స్ అట్లాంటివి అయితే తిన్నాం
ఆహ ఉమ్ ఆ కళ్ళదిరుత ఏమి తినకపోతేయి ఏవైనా ఇట్లా తినకపోయారా శనగలు పండ్లు సగ్గుబియ్యం పయసం
ఈ కొంచెం స్ట్రాంగ్ బాడీనే అండి ఇగా ఫాస్ట్ చెమిలో బానే ఉంటా మంచిద హెల్త్ కి వొంట్లో ఉన్న ఫ్యాట్ అంతా బర్న్ చేసుకుం టది కదా పెద్ద ప్రాబ్లం అనిపిస్తలేదు
ఆ చాలా మంచిది ఉంటే ఉమ్
ఇంకా మేడం నేను మాక్క వాళ్ళింటికి వచ్చినానండి ఇక్కడ వేరే ఊరు అనమాట వాళ్ళది మా ఊరు నుంచి మా అక్కోళ్ళ ఊరికోచ్చిన ఈడ్కి ఎన్ డల బడి వచ్చేసరికి మస్తుత్ అగ్గి పుట్టింది ఒంట్ల
ఆ ఎండలు బాగుంటయి కొన్నీప్పుడు ఇంకా
అవును ఈ ఊర్లో మస్ ఎండలున్నాయి
మా ఊర్లో కూడా ఎండలు చాలా ఉన్నాయి మా చెల్లి వాళ్ళు కూడా వచ్చారండి పాపం ఎండాకు చానా బాధపడుతూ వచ్చారు
ఉమ్
ఇంకండి ఇంకేముందండి చెప్పాలి ఆ మేము పిల్లల్ని తీసుకొని మా చెల్లి వాళ్ళ పిల్లల్ని తీసుకొని ఎగ్జిబిషన్కిళ్ళామండి అక్కడ ఇంకా ఏ ఒక స్నాక్స్ లాగా తీసుకున్నంత మా మామూలుగానే ఉంది ఇంకా మేర్మాడ్ షో ఒకటి ఇంకా అది కూడా దేమి నచ్చలేదు ఎందుకంటే వాళ్ళు నిజమైన మెర్మాట్స్ కాదు కదా
నిజమేనా మరమల మనం చూడలేమండి ఎట్లయినా జు
ఉమ్ అంటే మెర్మైడ్ని మ్యాడిసిన్ చూడాలంటే సముద్రంనికి వెళ్ళాలి మా ఊరికి మా ఊర్లో సముద్రం లేదు
అహా మీకు నిజమైన మిర్మైడ్స్ కూడా ఎప్పుడు కనిపేవండి మీరు ఏ అన్ని ఫేకే అవి మనం నిజంగా చూడాలంటే మొత్తము సముద్రంలో ఇగా నేల ఉంటది కదా ఆ ఫీ ఆ నే టచ్ చేసి పలేస్ క వెళ్లగలిగితేనే చూడగలుతాం ఆ ప్లేస్ కి మాక్సిమం ఏళ్ళలేము ము అండ్ అన్ని చోట్ల అన్ని భూగర్భ జలాల ఐ మీన్ ఏమంటారు భూగర్భంల ఉండదు మెడ్మైడ్స్ వాటికి సీక్రెట్ ప్లేస్లు ఉంటాయి ఎక్కువ సుడి ఉండాల్ వచ్చే చోట్ల అట్లుంటయండి మీరు మేడ్చస్
అబ్బో
అవి బయటకు వచ్చేది కూడా అట్లా సుడిగుండం నుంచి కొట్టుకని బయటకు వచ్చి ఇట్లా మళ్ళీ అందులోకి వెళ్ళలేక సచ్ పోయి అట్లా మనకు వాటి అస్తి పంజరాలు ఇట్లా కనిపిస్తాయంట
అదే కావచ్చు
ఉమ్ చాలా కతు ఉంటదండి బాబు మీరుమై సో చూడాలంటే కూడా తట్టుకోలేము వాటికి మనల్ని అందంగా చూపిస్తరు కదా సాగర్ విరు సాగర్ కనే సినిమా కావచ్చు అందంగా ఉండ వాటి మొఖాలు గబ్బుగా ఉంటాయి భయేస్ తది చూస్తే అం టె అ ఆఫ కొన్ని విజువల్స్ చూసిన నేను అవి రియల్వే అంట అవి చూస్తేనే భయంమయింది ఏంది ఇట్లున్నాయి రాక్షసులాగా అనిపించినయి
మరి అట్లనే ఉంటాయి కదండి ఇక సగం మనిషి సగం జంతువు అంటే ఎట్లుంటడి
బాడీ అంతా మామూలుగా ఉందండి మనం ఎక్స్పెక్ట్ చేసినట్టే ఉంది కాని ఫేస్ చాలా డిఫ్ రేట్ఉంది నాకు ఎక్కడ ఆశ్చర్యం వేస్తదాంటే అండి అప్పట్లనే దాదాపు నైన్టిస్ లో రాఘవేందర్ రావు గారు ఆయనకున్న నాలెడ్జ్ అంటే అప్పట్లో నెట్ గాని ఏవి ద అంత మంచి సినిమా దాని ఆకారం అంత మంచిగా తీయడము ఆ చేపలాగా ఆమె ఇట్లు ఇట్లా అనడం కళ్ళు ఇట్ల కొట్టడడం మూతిట్ల పెట్టుడు ఇదంతా ఆయన అంతా బాగా ఎట్లా సర్వీస్ చేసిండ ఐ మీన్ లైక్ ఎట్లా కనుక్కొని చేసిండో అం స్టడీ చేస్తేనే అంత మంచి అవు
బుక్స్ అండి బుక్స్ ఎక్కువ బుక్స్ చదవడమే రచయితల బుక్స్ సైంటిఫిక్ బుక్స్ అన్ని టైప్ స బుక్స్చిది తే మైండ్ క ఒక స్టోరీ తట్టి ఆ స్టోరీని తీసుకొచ్చి స్క్రీన్ మీద చూపిస్తారు
అదే అదే కానీ మస్తు టాలెంటెడ్ అండి ఆయన మాత్రం మంచి మంచి సినిమాలన్నీ ఆయనే తీసు
అవును అవును ఉహు
మంచిగా అనిపిస్తది ఆ సినిమా అ సార్లు చూసిన చూస్తాండి నేనైయి ఇటికి కూడా ఒక్కసారి యూట్యూబ్ లో పెట్టుకని మళ్ళీ మళ్ళీ చూస్తూనే ఉంట
అదే
ఉహు మీరు చూసేరా అండి సినిమా మొత్తం పాటలు కూడా ఎంత బాగుంటాయండి
టె
ఒక పాట ఉంటది చూసిరా మీనా మీనా అనేస్ సాంగ్ అసలు అది మాత్రము సినిమా కే హైలైట్ అండి
అవునండి నేను కూడా ఆ సాంగ్ ఒకటి ఎడిట్ చేసి ఇన్స్టాగ్రామ్ లో పెట్టుకున్నాండి
ఆహా ఓ సూపర్ ఉహు ఇట్లా ఉంటది కదా మన రెండు చేపలు ఒకేసారి చిట్లక్ తనుముద్దు పెట్టుకున్నట్టుగట్లా ఆది కోరియోగ్రఫీ అంత బాగా చేసి మీరు మ్యూజిక్ డైరెక్టర్ రాఘవేంద్ర రావు గారా మరి కోటి నో గని
మ్యూజిక్ కీరవాణి అనుకుంట
ఆయన మ్యూజిక్ అంతా ఒక రకంగా ఉంటది బాగుంటది అదే అదే ఉమ్ ఇప్పుడు జనరేషన్ లోస్ సినిమాలు ఏం జూడబుద్దవుతుందండి ఫ్యామిలీతో పోయేటట్టే లేవు సినిమాలు అసలు
సినిమాకా సినిమాకి పోయి ఎదరు పోతున్న వాళ్ళు ఉన్నారు
అవునండి మేమేం చేసినాం తెలుసా అండి మా సినిమాలకు పోవడమే మానేస్ క్షణం ఒక సంవత్సరం నుంచి మా హస్బెండ్ మాతో ఉండరు జాబ్ కోసం వేరే దూరం పోం దో ఓకే అదే బెస్ట్ అండి ఇంట్లా మంచిగా మంచిగా ఫ్యాన్ వేసుకొని మంచిగా చికెన్ కూర అన్నము బగారైస్ మంచిగా అట్లా వండుకొని తినుకుంట సినిమా చూసి అదయిపోగానే మళ్ళా కూల్ డ్రింక్ దాకుంట మంచిగా అన్నం తినకోడం సినిమా చూడటం మళ్ళా కాసేపటికి ఐస్ క్రీమ్ తినెస్ సినిమాని ముగికాచేస్తే
బాగుంటాదిడి నిజంగా మేము కూడా ఓటీటీలనే ఎక్కువ చూస్తామండి మీరు నెట్ఫ్లిక్స్ ఎక్కువ చూస్తారా జియోనా ఏది చూస్తరు ఎక్కువ
మాకు నెట్ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ లేదండి మేమంత రిచ్చ్ కాదు మాకడ లేదు ఎవరినైనా ఫ్రెండ్స్ని అడుగుతాం ఇంక లేకపోతే కుంటము మాక్సిమం మాకు ప్రైమ్ అంతే అండి మన బిడ్డోళ్ళు చూడలేరండి బబో అది ఎంత రిచ్ రిచ్ నెట్ఫ్లిక్స్ అంటేనే రిచ్
నలుగురు ఫ్రెండ్స్ కలిసి వేసుకుంటరు అందులో ఇగ నలుగురు కలిసి షేర్ చేసుకుంటరు ఎప్పుడిగా నెట్ఫ్లిక్స్ అయితే నేను అప్పుడప్పు మా ఫ్రెండ్స్ ని భిక్ష అడుగుతుంట
మాదదే బాపతి ఆ నేను వాళ్ళకి ప్రైమ్ ఇస్తా వాళ్ళు నాక్ కు నెట్ఫ్లిక్స్ ఇస్తారు నేను వాళ్ళకి హాట్ స్టార్ ఇస్తే నాకు వాళ్ళ నెట్ఫ్లిక్స్ ఇస్తారు ఇట్లా ఒప్పందాలన్నమాట
ఆ ఒప్పందాలు మాయి కూడా ఇయ్య ఒప్పందాలు ఏ వేస్తాం
అదే కదా మంచిగనే అన్ని మాక్సిమం చూస్తామండి నాకు ఎక్కువ మలయాళం సినిమాల్ ఇష్టంమండి ఎంత బాగుం
అవును నాకు మలయాళంవే ఇష్టం ఎంత మూవీ చాలా సైలెంట్ గా కామ్ గా అట్లా వెళ్ళిపోతుంటది
తే మొత్తం థియేటర్ అంతా రచ్చరచ్చ చెయ్యరు
అవును ఒక్కసారి చంపైద్దామని చూస్తారు మన ఒళ్ళు మళ్ళీ అల్లపూడేమో కొంచెం కొంచెం చం
చంపుతడు అబ్బా ఇ ఇది అనుకుంటాం మనం ఒక సీన్ ఎక్స్పెక్ట్ చేస్తాం అది ఉండదు నెక్స్ట్ ఇంకేందో ఉంటది ఆ మళ్ళా మళ్ళీ ఇప్పుడు ఇదే ఉంటది మళ్ళీ ఇది అనుకుంటమా అది జరగదు ఇంకేదో జరుగుతుది
ఇప్పుడు కొత్తగ ఒక మూవీ తమిళ్ మూవీ సూర్యదీస్ సిర్కథండి బ్లాస్ట్
బ్లాస్ట బ్లాస్ట్ నాకు తెలవదు కానండి వీరభద్రుడు అని కరుపు అని ఒక మూవీ అసలు మే అది చూడండి ఫస్ట్ కొంచెం సేపు అయితే కల్లంబడి నీళ్ళు కరూతనే ఉంటాయండి
అవునండి అది నేను మొన్న టీవీలో కొంచెం పెట్టాను స్టార్ అట్ల అయింది ఇంకా ఏంటో వేరే డిస్టర్బెన్స్ తోటి చూడలేదు అది ఫినిష్ చేయాలి బ్లాస్ ఒకటి ఉంది అది ఫినిష్ చేయాలి బ్లాస్ట్ సూపర్ అండి ముగ్గురు వైఫ్ హస్ బెండు వాళ్ళ డాటర్ ముగ్గురు ఫ్యామిలీ ఫ్యామిలీ కరాట ఫ్యామిలీ అయితే కొన్ని వందల కో కొన్ని వందల కోట్ల డబ్బు
ఇంట్రెస్ట్ గా రేపు పెట్టుకొని చూస్తాం మేము కూడా మాకు కావాలి ఇంటికోచ్చినాం ఉహు రేపు చూద్దాం అయితే సినిమా
చేతోన్ది అసలు ఏమంటరు కదా మూవీ అదే ఈ షో వేస్తారు కదా ఫ్రీ షోసా వట్నెమంటర్ ఆ అప్పట్లా వాటిని ఫ్రీ షో అనేదండి దానికి ప్రీమియర్ షో అని పెట్
అవును
అవ్వే అవి బ ఆ సీన్లలో అర్థమైంది సినిమా కాని మస్తుంటదంట ఉమ్
ఏముందండి రేపు మా అక్క నాకు ఇష్టం అని చెప్పి మా బావతోంటి మటన్ కూడా తెప్పిస్తా అన్నది ఎప్పుడెప్పుడు తినాలా అని ఎదురు చూస్ ఈ రోజు ఉపవాసం కూడా అందుకే ఉన్నా మళ్ళీ ఇయ్యాల తింటే రేపు తింటే నా పొట్ట ఎందుకో తిన్నద అట్టనే స్టోర్ చేసుకుంటది అరిగిపోదు ఓకే సారి నాలుగైఐదు కేజీలు పెరిగినట్టు చూ
అవునా సేమ్ అండి నేను కూడా అరే మా చెల్లి వాళ్ళు వచ్చిరు మటనే తెద్దామని అనుకుంటున్నాం మా షాప్ దగ్గరనే మంచి కోస్త
ఓ మా ఇంటికాడైతే కరెంట్ కూడా ఊక పోతుందండి
అ
హలో హలో మేడం
హలో
మేడం మొబైల్ నెట్వర్క్ ఆన్ చేసుకోండి మేడం ఎందుకైనా మంచిది కరెంట్ పో
ఆ అవునండి నెట్టుకులు నెట్ వల్ల పోయింది కానీ
వచ్చింది గ్రేట్ అండి మీ అదృష్టం అండి ఇంకండి ఏం చేసిరండి ఈవినింగ్ మంచిగా ఎంజాయ్ చేసిరా మరి జలకన్యలు తోటి ఉన్నాయి వీడియోలు ఫో
ఏం లేదండి వాళ్ళు ఎందో ఒకమెను పెట్టి ఓ పెద్ద షో చేసిరు
ఆ అంతేనా హ్మ్ ఇంకా పైసలు ఏమ ముప్పై రూపాయలో ఏమో అంతే కదండి జలకన్య షో అంతేనా హలో
ఎ
హలో
అ
హలో షో షో ఎంతండి జలకన్య షో వినిపిస్తుందండి జలకన్య షో ఎంతండి ఓకే ఇక్కడ చూడరే నేను కరెంటు పోయిందని బయటకి వచ్చినండి వెన్నెల అయితే మామూలుగా కొడతలేదు అసలు మస్తు కొడుతుంది
అవునా మా ఏరియాలో కూడా కరెంట్ పోయింది అన్నీ సేమ్ మీ మీకు మాకన్నీ సైమల్టేనియస్గా జరుగుతునేయిందండి
అదే అండి కొన్ని కొన్ని సార్లు అట్లా జరుగుతాయి ఈ ఎండల కాలము కరెంటు తీస్తరా అండి ఈ గవర్నమెంట్ ఏం గవర్నమెంటో గాని కరెంట్ తీస్తే జనాలు ఎట్లా బతుకుతారండి
కాలమే కదండి తీసేది ఎండాకాలమే తీస్తారండి ఇంకా అండి
అదే లేండి మనం బోటోలు ఏముందండి రోజు ఇట్లాబయటకు వచ్చి చల్లగాలిలా మాట్లాడుతున్నా అయితే ఇక్కడ రోడ్లు ఊడుస్తుంది ఒక లారీ వచ్చి నీటుగ ఊడుస్తుంది
అ
మంచిగానే నీట్గా ఉన్నాయండి మా అక్క వాళ్ళింటి దగ్గర రోడ్లు మాకు స్ట్రీట్ లైట్స్ అంటే కలెక్టరేట్ ఉంటది పక్కనే మా అక్క వాళ్ళింటికి దగ్గరలా భయపడో ఏమో గాని నీట్గా చేసిరు మొత్తం
అవునా పోనీలేండి ఇంకా అండి
ఎట్లయినా కొంతమంది ఇల్లులు రోడ్డుకు ఉంటాయి కదండి వాళ్ళకి చాలా బేస్
మామూలు బేజార్ గాదండి బాబు మాది గుడ రోడ్డు మీదనే
ఆ మా అక్కోళ్ళది గూడ రోడ్డు మీదనే ఉంటది మస్తు తలకాయ నొప్పి పాపం అందులో ఆమె కొంచెం హెల్త్ బాగుండద్ దు గ పని ఆ అంత దుమ్ములు ఉంటే ఎవరమైనా ఎట్ల బతుకామండి గుండెలు మొత్తం దుమ్ముతోటె నిండి డిపోతాయి
అవునండి అదే కదా పెద్ద బా అదయిపోయింది ఏం చేస్తామండి
మొత్తం శ్వాస ఎక్సర్సైజ్లు ఉంటయండి అవి చేసుకోవాలి
మొత్తానికే పెద్ద బ్రేక్ పడిపోయింది ఇంకేం శ్వాస ఎక్సర్సైజ్ అండి
ఉమ్
ఇంక అండి
కండి ఏం తిన్నారండి ఈవినింగ్
ఏం తినలేదండి పుట్ట నిండా నీళ్ళే ఉన్నాయి్
అయ్యా మాకు కూడా అంతే అండి నీళ్ళే
తాయి తాయి తాయి తాయి నీళ్లే నీళ్లే నీళ్ళు
అవును టాయిలెట్ కూడా రావట్లేదండి బాబు వేడి చేసి అంత పరిస్థితి దారుణంగా ఉంది నాకైతే
అదే కదా ఇంకా ఆన్ ఇంకేముందండి చెప్పాలి మీరే
ఏమిందండి చల్లగాలికి బయట బా అవునండి చాలా బాగుం రేపు బ్లూమూన్ వస్తదంటండి చూడండి ఇప్పుడే ఓచ్చిందా ఇప్పుడైతే రా